హలో హలో
హలో
ఆ నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి టీ తాగారా
తాగుతున్నామండి మీరు తాగారా
తాగలేదు అండి తిన్నారా మరి ఏమన్నా
ఉమ్ తిన్నామండి మీరు తిన్నారా
ఆ మధ్యాహ్నం తిన్నామండి వచ్చి కాలేజీకి వెళ్లి వస్తాను నేను కాలేజీకి వెళ్లి వచ్చాక ఏం తినలేదు
అవునా మీ కాలేజీ గురించి చెప్పండి మేను
మా కాలేజ్ ఆ బానే ఉంటుందండి చాలా పెద్ద కాలేజ్ చాలా ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ స్టూడెంట్స్ వరకు ఉంటారు
ఉహు అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లుంటుందండి
ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండీ ప్లేస్మెంట్స కూడా చాలా బాగుంటాయి
ఉహు
ఓ హైదరాబాద్ లో ఉన్న కాలేజెస్ లో కొంచెం బెస్ట్ కాలేజ్ మా కాలేజ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మంచిగా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు
ఉ
ఏమన్నా తప్పులు చేసినా హెల్ప్ చే ఆ సరిదిద్దుకోవడంలో హెల్ చేస్తారు
మ్ హు మీరు మీ కాలేజ్ ని వేరే వాళ్ళకి ఎవరికైనా రికమెండ్ చేశారా ఇప్పటి వరకు
లేదండి నేనే ఇంకా చదువుతున్నాను ఇప్పటి వరకు ఎవరికి రికమెండ్ చేయలేదు రికమెండ్ చేసినా చాలా మంచి కాలేజ్ అన్ని
అంటే రికమెండ్ అంటే ఐ మీన్ సో సజెషన్ ఇచ్చారా బాగుంటుంది కాలేజ్ రండి అని
అంటే ఇప్పటి వరకు నాకు తెలిసిన జూనియర్స్ ఎవ్వరు కాలేజ్ జాయిన్ అవ్వలేదండి అందుకని నేను ఇవ్వలేదు
ఒకే అండి
మీరు ఎక్కడ చదువుకున్న అంటే మీ కాలేజ్ డేస్ గురించి కొంచెం చెప్తారా
మా కాలేజ్ రెండు వందల డెబ్బై రెండు ఎకరాలలో ఉంటుందండి అంటే మాది యూనివర్సిటీ
వావ్ అండి చాలా పెద్దగా ఉంది
చాలా పెద్దదండి దానికి తగ్గట్టే చాలా స్ట్రెంత్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఇయర్ కి పదిహేను వందల స్టూడెంట్స్ అండి బాగుంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని బాగుంటుంది ఒక ఫుడ్ తప్ప
మరి ఫుడ్ ఏదా
ఫుడ్ అంటే అది చాలా స్ట్రెంత్ ఉంటుంది అంతమందికి ఉండాలంటే కూడా కష్టం కదా అండి సో అందుకనే కొంచెం ఫుడ్ ఇష్యూ ఉంటుంది ఇప్పటిక అక్కడగానే మిగిలిన వరకు అంత బానే ఉంటుందండి
అవునా ఎన్ని ఇయర్స్ చదివావు
సిక్స్ ఇయర్స్ చదివాను హు
అక్కడ జరిగిన ఒక కొన్ని స్వీట్ మూమెంట్స్ మాతో చెప్పుపోవచ్చు కదా
ఏంటిదండి
అక్కడ చే చేసిన స్వీట్ మెమోరీస్ ఆ బ్యాడ్ మెమోరీస్ మ ఉ చెప్పుచ్చు కదా
స్వీట్ మెమరీస్ అంటే అందరిలాగానే ఇట్లా ఫ్రెస్ట్స్ కాలేజీలో ఫ్రెష్స్ ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సో ఫ్రెష్స్ అప్పుడు అన్ని స్వీట్ మెమరీసే ఎగ్జామ్స్ అప్పుడు అన్నీ
బ్యాడ్ పేపర్ స అయ్యో
అట్లుంటందండి ఏమనా మూవీ చూసారా అండి ఇవాళ
లేదండి కాలేజీ కూడా చడానికి ఇ
ఆ సా
మీరేమన్నా చూస్తున్నారా మూవీస్
తెలిదండి ఇంకా
ఆ
టీం బుక్ తాగలేదండి ఈవినింగ్ టైమ్ దదా
లేదండి తాగట్లేదు నేను ఈ మధ్య చాలా డేస్ నుంచి
ఆ ఈ గోల్స్ ఏంటి ఏం చే అనుకుంటుారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి
ఏముందండి ఏం బిటెక్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఏదో ఒక జాబ్ చేయాలి చి చాప ఎనా పద్ద చాప పైనా లేకపోతే తర్వాత స్కూప్ ఉండదు ఫస్ట్ ఏదన్నా జాబ్ చేస్ తమేదలా స్కోప్ ఉంటుంది కదా
అవునండి వాళ్లు రేపు ఏ కంపెనీ ఏదయినా ఎక్స్పీరియన్స్ అడుగుతుంది
అవునండి హైయర్ స్టడీస్ చేద్దామన్న ప్లాన్స్ అయితే ఏం లెవ్వండి
హైయర్ స్టడీస్ కి వెళ్ళడానికి అక్కడ నేను ఏం మాట్లాడుతున్నాంటే హైయర్ స్టడీస్ కి వెళ్ళడానికి అదర్ కంట్రీస్ లో అప్పట్లా సేఫ్టీ లేదండి
సేఫ్టీ లేదండి స్కోప్ లేదు అక్కడ కూడా అంత డెవలప్ అయ్యేంత స్కోప్ లేదండి ఒకప్పుడు ఎళ్ళిన వాళ్లంటే వాళ్ళకి సరిపోయింది అప్పుడు అంత కాంపిటీషన్ లేదు ఇప్పుడు చాయిబర్ అన్నా యుఎస్ ఎప్పుడు పోదాం మా అక్కడ హైయర్ స్టడీస్ అక్కడనే జాబ్ అని ప్లాన్ చేస్తున్నారు
అవునండి స్టడీస్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది అక్కడ అసలు ఉండ సర్వైవ్ అవ్వడమే కష్టం
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువనే మళ్ళా బతకడం చాలా కష్టం అండి అక్కడ ఇండియానేే వదిలేసి పేరెంట్స్ ని వదిలేసి అంత గా దూరం వెళ్ళడం
అవునండి
ఇంకా అండి మరి ఇంకా ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా మీ ఇంట్లో వాళ్ళు
మ్మ్ బాగున్నారండి మీన్ లేదండి హార్ట్ బీట్ సిరీస్ అని బాగుంది కొత్తది
అవునండి దేని గురించి ఆ సిరీస్
ఆ సిరీస్ మొత్తం ఒక హాస్పిటల్ లో ఉన్న క్యారెక్టర్స్ ని చుట్టూ తిరుగుతుంటది ఒక్కొక్క క్యారెక్టర్ కి అయ్యే స్టోరీని బట్టి తిరుతుంటది ఈ సిరీస్ చూడడం వల్ల మెడికల్ రిలేటెడ్ వాళ్ళక్ చాలా నాలెడ్జ్ పెరుగుతాయండి ఇంకికం
అవునా అండి నేను అది రీల్స్ లో చూసాను అది టూ సీజన్స్ అంట ఉన్నాయంట కదా అవునా
థర్డ్ సీజన్ ఓన్లీ బీ అండి
కానీ సెకండ్ సీజన్ లో మెయిన్ క్యారెక్టర్ చనిపోతారంట కదా అండి
తెలీదండి నేను ఇంకా ఫస్ట్ సీజన్ లోనే ఉన్నా
అవునా అండి ఎన్ని ఎపిసోడ్స్ చూసారు మరి ఒక్క ఎపిసోడ్ ఎంత సేపుంది
ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కొన్ని కొన్ని ఫార్టీ మినిట్స్ అట్లా ఉన్నాయండి
అవునా అండి
ఊమ్ అ అండి మ్మ్
ఏం స్పెషల్ ఈ రోజు
ఏం లేదండి ఇవాళ టెంపుల్ ఏళ్ళాము
అవునా అండి ఏం టెంపుల్ ఏళ్లారండి.
ఇక్కడ మాకు దగ్గర్లో ఒక మంచి శివాలయం ఉందండి అక్కడికి ఏళ్ళాము
అవునా అండి ఈరోజు మం డే అని ఏల్లరా ఆంటీ
అవునండి
అవునండి మీరు దేవున్నీ నమ్ముతారా
అవునండి దేవుడు నమ్ముతను
అంటే కొందరు ఎత్తేస్తుంటారు కదండి దేవుల్లని నమ్మని వాళ్ళు వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏం టి
అదే వాళ్ళ ఏమంటారు. వాళ్ళకి ఇండివిజువల్ ఒపీనియన్ అండి ఆది నా వరకు వస్తే మాత్రం ఐ బిలీవ్ ఇన్ గాడ్
అంటే వాళ్ళు ఫార్ట్ చేస్తారు. కదండి గా ఆ గాడ్ లేదని ప్రూవ్ చేయడానికి అలాంటప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు.
అసలు అలాంటి వాళ్ళని పట్టిచ్చు కోవడం వదిలేయాలండి ఫస్ట్
అంతే అంటారా మరి మీకు ఇష్టమైన ఫేవరెట్ డెస్ట్ డేవోషనల్ ప్లేస్ ఏంటండి
ఇ
మీ ఫేవరెట్ డివోషనల్ ప్లేస్ ఏదన్న టెంపుల్స్ కానీ ఎక్కనన్నా ఎళ్లారా అందులో నీ ఫేవరెట్ ఏంటండి.
ఇంతవరకు అయితే అవుట్ ఆఫ్ స్టేట్ ఏళ్ళలేదండి. కానీ అరుణాచలం వెళ్లా లని చాలా ఇంట్రెస్ట్ ఉందండి.
అవునండి. అది ఎక్కడా ఉ అంటే వేరే స్టేట అండి అది
అవునండి
ఆ అండి తప్పకుండా ఇయర్ ఏల్లండి కే మరి
ఎల్లాలండి మీరే టన్న ఏళ్దాం అనుకుంటున్నరా వాట్ ఇజ యువర్ ఇంట్రెస్ట్
నాకు ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవండి. ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ తర్వాత ఒకవేళ ఎవరన్నా వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళడమే
మన
చిన్నప్పుడు బాగా వెళ్లేదాన్ని అండి టెంపుల్స్ కి అయిన మా డాడీ వాళ్ళు బాగా తీసుకొని ఏళ్లే మా పేరెంట్స్ తీసుకొని ఏళ్ళే వాళ్ళు ఫ్యామిలీ అందరం. కలిసి వేల్ ల్లేవాల్లం కానీ ఏం లె ఇప్పుడు కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎక్కడికి ఏళ్ ళ్ళలేదండి ఫ్యామిలీ తోటి ఎక్కడికి ఏళ్ళలేదు. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఏళ్ళలేదు. మీరు మీ ఫ్రెండ్స్ తో ఇంకె ఇక్కడికన్నా వెళ్ళారా ఫ్యామిలీతోకాకుండా
స్టెస్ త అంటే వాటర్ ఫాల్స్ క వెళ్ళామండి ఒకసారి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంట్లో ఒక చిన్న వెకేషన్ ఉంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మాకు చాలా దూరం వళ్లది
ఎంజాయ్ చేసారా మరి
చేసామ అండి చాలా బాగా ఎంజాయ్ చేసాం
ఓకేం జాగ్రత్తతా అండి బాయ్
బస్ ఎంటి మ